అక్క వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా
ఆ చెప్పు రవి వినపడుతుంది చెప్పు చెప్పు చెప్పు
ఆ ఏం లేదక్క పండగ వస్తుందిగా ఎలా చేస్తున్నారా అని పండగ పనులన్నీ అయిపోయాయ అక్క
ఏం పండగో ఏమో పండగ వస్తుందంటేనే భయేస్తుంది. మొత్తం పనులు అవి ఇవి చేయలేక సచ్చి పోతున్న
అదేకదక్క ఎంత చేసినా ఇంట్లో పని అవవట్లేదు ఏం లేదక్క
అదే కదా ఈరోజు చేస్తుంటే మళ్ళా రేపు ఎల్లుండి మళ్ళా అదే పని అయితుంది. మళ్ళ రెండు రోజుల తర్వాత మళ్ళ అదే పని అయితంది. మళ్ళీ ఈ పండుగ పోగానే మళ్ళీ ఇంకొక పండుగ ఆ పండగకి మళ్ళీ ఇలన్న చేయాల్సి వస్తుంది.
అదే కదక్క ఆయన గుడా పండగలెందుకు ముందులా లెవ్వు లెండక్క. ఊరికే పండగ కోసమనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు సదిరేస్కుంటా ఉన్నారు అక్క జనాలు కూడా
అవున్రా పండగ అంటే మన చిన్నప్పుడే పండగ అంటే ఎంత బాగుండేది పండుగలప్పుడు
అవునక్క మంచిగా కొబ్బరి చెట్లు, చింత చెట్లు వాటి కింద ఆడుకోవడం, పాడుకోవడం, తిరగడం, ఊరంతా చిందేయడం చాలా బాగుండేది అక్క అప్పట్లోనే
అదే కదా చాలా బాగుండేది అప్పుడు మంచిగా ఆడుకోవడము, అవి ఇవి వండుకోవడము, తినడము అవున్రా వండుకోవడం అంటే గుర్తొచ్చింది ఏం అప్పలు చేశారు మీరు ఈసారి
ఆ అక్క మేం ఈసారి ఆ చెక్కలు, కారపూస, గజ్జలు అరిశల్ చేశామక్క ఎవరు కూడా తింటలేరక్క అందరు షుగర్ అనే బీపీ అనే అది ఇది అని చెప్పేసి అందరు చాలా తగ్కిచ్చారక్క
ఇది మాత్రం వాస్తవం ఇప్పుడు ఏముంది అంతా కొట్ల మీద కొనుక్కుంటున్నారు. అక్కడే తింటున్నరు కొట్ల మీద అన్నీ దొరుకుతున్నాయి కదా ఇంట్లో చేసుకునే పనె ఉండది అందరికీ ఎవటికి ఏమైనా కావాలంటే కొట్ల మీద కొనుకొచ్చుకోవడం కొట్ల మీద వినడం అది బాగా అలవాట్ అయిపోయింది జనాలకి
ఆ అక్క అవునక్క ఇంతకు ముందు అయితే ఎంత బాగా చేసుకునే వాళ్ళం అందరం కలిసిన అందరం కలిసి అప్పలు చేసుకొని, అందరం కలిసి ముగ్గులు వేసుకొని కలర్లు వేసుకొని ఎంత బాగుండేది అక్క అప్పట్లో
అవున్రా నాక్ గుడా ఆ రోజులంటేనే చాలా ఇష్టం రా ఇప్పుడు ఏముంది చేప్పు ఇప్పుడు ఏమీ లేదు. అంతా నార్మల్ అయిపోయింది ఏదో అంతే ప్రతి ఆదివారం నాన్ వెజే తింటున్నారు ప్రతి వార్ వార్ వారం ఏంటిది ఎవరికి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెళ్తున్నారు నాన్ వెజ్ కొనుక్కోచ్చుకుంటున్నరు, తింటున్నరు అంతా అట్ల అట్లా అయిపోతూ ఉంది.
అవునక్క ఇంతకు ముందు లాగా అప్పుడే పండగక్కే తినాలి అది ఇది అని ఏం లేదక్క. ఎవరికి ఎలా ఇష్టం ఉంటె అలా తింటున్నరు ఎంత ఉంటే అంత తింటున్నరు రోజులు చాలా మారిపోయాయక్క.
అవున్రా చాలా అంటే చాలా మారిపోయినయి. అవున రావు ఉగాది పండుగ వస్తుంది కదా నాక్ ఉగాది పచ్చడ ఎట్లా చేయాలో తెల్వదిరా కొంచం చెప్పావా
ఆ అక్క ఏముందక్క చింతపండు తీసుకున్నామా కొత్త చింతపండు కావాలక్క కొంచం కొత్త చింతపండు నానబెట్టుకోవాలి. ఆ కొత్త చింతపండును నానబెట్టుకున్న తర్వాత ఓ మంచి మామి మాడికాయ తీసుకొని దాన్ని తొక్క తీసేయాల్ అక్క దాని తొక్క తీసేసి ఆ తొక్క తీసేసిన తర్వాత మంచిగా దాన్ని ముక్కలు కోసుకోవాలక్క, ముక్కలు కోస్కొని మంచిగా ఉంచుకోవాలక్క.
ఆ ఆ
మంచి ముక్కలు కోసుకొని తొక్క తీసేసి తొక్క తీసేసి ముక్కలు కోసుకొని ఆ ఉప్పు కొంచెం కొంచెం కారం అక్క షట్ రుచులు ఏ అక్క ఉగదిపచ్చడి అంటే
ఆ అవునవును
ఆదిగేసుకోవాలక్క మంచిగా చింతపండు గుజ్జు లోపల బెల్లం నలుగొట్టి బెల్లం వేసుకోవాలక్క
ఆ
బెల్లం వేసుకోని బెల్లము చింతపండు కొంచెం ఉప్పు కొంచెం కారము ఆ వీపకు అక్క చాలా ఇంపార్టెంట్ అక్క వేపు వేపు కొంచెం వీలైతే పంచదార మిరియాలు కూడా వేసుకోవచ్చు
ఆ అక్క ఆ ఆ ఆ ఆ చెప్పురా
ఆ ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అక్క బాగా కలుపుకొని మంచిగా పెట్టుకోవాలి ఇంకా పెట్టుకొని మంచిగా దేవుడి దగ్గర పెట్టేసి ఇ మనం తాగడమే ఇంకేం ఉంటది
అంతే అంటావా అప్పట్లో అయితే ఇదే పచ్చడిని కొత్త కుండ తీసుకొని కుండలు పెట్టుకొని కుండలో మంచిగా చేసుకునే వాళ్ళం
అవునక్క అప్పట్లో అయితే అంత బాగుండేది చాలా రుచిగా ఉండేద అక్క అప్పట్లోనే
ఏముండ ఇప్పుడు ఏం రుచి ఉంటుంది ఇప్పుడు రుచి లేదు ఏమిీ లేదు
అవునక్క అప్పట్లో చాలా బాగుండేది అక్క
ఇందుకు ఏం చేస్తున్నారా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు
ఏముందక్క నాది నాది బీటెక్ అయిపోయింది అక్క బీటెక్ అయిపోయింది ఎటెక్ చేస్తున్నాన అక్క జాబ్ కోసం ఎతుకుతున్నాను కాని జాబ్ అయితే ఏం లేదు అక్క ప్రసెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదక్క
ఆ
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత జాబ్స్ అన్నీ తక్కువైపోయా అక్క నేను కూడా దానికోసం ఎతుకుతున్నా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి యంటెక్ చేస్తున్నా అక్క
ఓహో అవునా నేను ఇంకాను జాబ్ చేస్తున్నావ్ అనుకున్నారా
ఆ అక్క చేద్దామని అనుకున్నా అక్క కానీ ఏం లేదు అక్క రిఫర్చ్చ వాళ్ళు కూడా ఇవ్వలేరు అక్క వాళ్ళు ఒకసారి రిఫర్చ్చారు గానీ ఆ సిక్స్టీన్ కేస్ చెప్పేసి తర్వాత మనకి బాండ్ అడిగారు అక్క టూ ఇయర్స్
అవునా టూ ఇయర్స్ బాండ్ ఆ మీరీ జాయిన్ అవ్వకపోయినా వారా అసలే ఇప్పుడు సిచ్యువేషన్ బాలేద అంటున్నావు
అవును అక్క ఇంట్లో వదున్నారు అక్క ఇంట్లో వదు అనేసరికి నను ఇక జాయిన్ అవ్వలే అక్క జాయిన్ అయితే అయిపో
అదే కదా
ఇంకొ కంపెనీ వచ్చింది అక్క కానీ ఆ కంపెనీ ఏమైందంటే ఎగ్జామ్ రాసే సబ్మిట్ చేస అక్క కానీ అది ఆటో ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయింది
అవునా మరి ఎట్లాన్నట్టే వస్తుందా మరి మళ్ళీ
అదే తెలిగిదక్క వస్తుందిని కొంతమంది అంటున్నారు రాదని కొంతమంది అంటున్నారు నేనతే దానికోసమే వెయిట్ చేస్తున్నాక్క వస్తుందని నమ్మకం అయితే ఉందక్క మరి నాకు చూడాలిగా
అవునా వస్తదిలే రా కష్టపడ్డావు కదా చాలానే వస్తుదిలే ఏం బాధపడకు
ఆ అక్క నేను అదే అనుకుంటున్నానక్క మరో వస్తది అనే కానీ చూడాలక్క
ఇంకేంటి మరి ల్యాప్టాప్ బా పని చేస్తుందా
ఏం ల్యాప్టాప్ ఏమో అక్క అదైతే నేను టార్చర్ చూపిస్తుంది అక్క ఒకసారి పని చేస్తుది ఒకసారి పని చేయదు దాని ఇష్టమే ఇష్టం అక్క అదే ఏంటో ఏమక్క ఎందుకున్నానో ఏమో కూడా అర్థం కావట్లేదు అక్క
అయ్యో ఎందుకు రా ఏమైంది
అదే ఐ త్రీ కోర్ కద అక్క ఐ త్రీ కోర్ అయ్యేసరికి జనరేషన్ కూడా చాలా తక్కువ అక్క ఇంకా అలా అయ్యేసరికి దాని అక్క ఇక నాక అది ఎప్పుడుస్తుదో ఎప్పుడు ఎప్పుడైతుందో ఏమి తెలిదు అక్క ఫుల్ లాగ్ ఇక
అవునా అంతలాగందా
అంత చిన్న గంటార ఏంటక్క చాలా లాగ్ ఉంది అది అసలు దాన్ని చూస్తుంటే అయితే ఎంతో చిరాక లేస్తది అక్క అసలు నకు కావల్సినప్పుడుయితే అసలు ఓపెన్ అవ్వదక్క అది దానికి కావల్సినప్పుడు అది ఓపెన్ అవుతది
అయ్యయ్యో
దానికి కావల్సినప్పుడే ఓపెన్ అయిదీ అక్క అప్పుడే మన మనకి కాల్సినప్పుడు అంతే చేసుకోవాలి అది కూడా ఇప్పుడుప్పుడు వద్దో ఇప్పుడు అద్దో కూడా తెలిదుక్క
అరే మరి అట్లా కొత్త ల్యాప్టాప్ తీసుకోవచ్చు కదార
జాబ్ వస్తేది తీసుకుందాం అనుకుంటున్నాను అక్క కానీ జాబ్ ఏడు వస్తుంది అక్క జాబ్ లేదు ఏమిీ లేదు జాబ్ వస్తే కొత్త ల్యాప్టాప్ తీసుకోవాల అక్క
అవునా తీసుకో తీసుకో మరి ఇంకేంటివని
ఏముంద అక్క మీరే చెప్పాలి మరి ఇంకా ఇంకేంటి విశేషాలు పవరు అది ఇదింత బాగుంద అక్క
ఏం పవర్ ఏమో అమ్మాక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి నీ ల్యాప్టాప్ లాగే ఉంటంది ఈ పవర్ కూడా నీ ల్యాప్టాప్ నిన్న ఎంత ఇబ్బంది పెడుతుందో ఆ పవర్ నన్ను కూడా ఎంత ఇబ్బంది పెడుతుందమ్మా
అయ్యయ్యో ఎందుకక్క ఏమైంది ఎందుకలా బానే ఉంటది కదా అక్క మీ సైడు
అదంతా ఒకప్పుడమ్మా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఏముంది ఏమి లేదు ఒకసారి మంచిగా ఉంటే ఒకసారి మంచిగా ఉండదు
అయ్యయ్యో ఎందుకక్క అల ఎలగా
అలగలగా అంటే అలానే ఉందమ్మా మరికి నేనే ఏం చేస్తా చెప్పు ఒకసారి మంచి చస్త ఒకసారి మంచి రాదు
అవునా జాగ్రత్తగా ఉండాలి కదా అక్క మరి
అదే కదా నువ్వు తొందర జాబ్ తెచ్చుకుంటే అంత సెట్ చేస్తావేమో అని చెప్పేసి అందరు వెయిట్ జేస్తా వున్నరు
అవునక్క నాకు అలాగే ఉందక్క తొందర తొందర జాబ్ తెచ్చుకొని తొందరగా అంతా సెట్ అయి పోవాలని ఉందక్క కానీ ఇదేమో ఏమి అవ్వట్లే చూడాలక్క ఇంకా
అదే కదా చూడు కదా మరి తొందరగా
చూడాలక్క అక్క ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది అక్క మరి కాల్ చేయనా
ఆ సరే అమ్మా నాకు కూడా పనిటైం అయితాంది
అ ఓకే క్క